నమస్తే అండి బాగున్నామండి మీరు బాగున్నారా ఓకే అండి చెప్పండి
చెప్పాలండి మీరు మీ లైఫ్ లో సంతోషంమైన విషయం ఏంటిదంటే
మీ లైఫ్ లో నా లైఫ్ లో అయితే హ్యాపీనెస్ అంటే ఒకటితో ఉన్నది అదే ఉంది
ఎవరండీ వాళ్ళు అంటే ఏ విషయాల్లో సంతోషం
ఎప్పుడు కలుసుకోలేని వాళ్ళని కలుసుకు టే వేరే హ్యాపీనెస్ ఉంటదండి
లెండి ఇదైతే నిజం
హ్మ్ మరి కలిసినప్పుడే ఏదో ఒకటి అయితుదండి
ఆ అంటే మనం ఎప్పుడైనా మన నచ్చిన వాళ్ళ పర్సన్ తోటి కలవక కలవ కలిస్తే దొరుకుతామండి ఒక్కొక్కసారి కూడా ఇది అబ్జర్ చేస్ ఇలాని మీరు చానా దగ్గర జరుగుతాయి అది ఫ్రెండ్షిప్ అయితే పర్వాలేదు ఫ్రెండ్షిప్ లో బాయ్ అయినా దొరుకుతామండి అది వాడు ఫ్రెండ్ అని మనం అనుకునే జనాలు అనుకోరు కదా అండి
అంతే కదండి ఎప్పుడైతే దొరకదు అనుకుంటామో అప్పుడే దొరుకు అప్పుడే ఎవరైతే కూడ దానుకో మాల గంటలకే పోతాం
అవునండి ఇది మాత్రం నిజం జీవిత సత్యం ఇంకా అంటే మీ లైఫ్లో హ్యాపీనెస్సెస్ అంటే ఏమిటి అంటే మీ లైఫ్ లో హ్యాపీనెస్ అంటే వాళ్ళే అనే వాళ్ళు ఎవరు
అర్ధం కాలేదండి
అంటే ఇప్పుడు సపోజ్ మీ లైఫ్ లో అండి ఆ అంటే వాళ్ళ వల్లనే నాకు చాలా హ్యాపీనెస్ ఉంటది అంటే వాళ్ళే నాకు అన్ని వాళ్ళే వాళ్ళతోటి ఉంటే నేను హ్యాపీ అ ఉంటా అనే పర్సన్ ఎవరు
ఒక ఆమె అయితుందండి ఆమె ఆ అంటే ఎవరితో మాట్లాడిన హ్యాపీనెస్ రాదు గాని ఆమెతో మాట్లాడితే వస్తది ఎందుకో తెలవదు ఎవ్వరితో ఎన్ని గంటల అయినా మాట్లాడుతగని అమెతో ఒక ఫైవ్ మినిట్ చి మాట్లాడితే ఇట్లా చాలుతీ అనేసి అనన్
అవునా అండి అంతే అండి మల్లున్ మయ్యో ప్రేమించిన పర్సన్స్ అంతా అలానే ఉంటారు
కనీ వాళ్ళు మాత్రం అర్థం చేస్కోరు మీకన్
ఉమ్ నాకు గుడా ఒక పర్సన్ ఉండే అండి అ ఒక ఫ్రెండ్ ఉంటుండే కనీ ఇప్పుడు మాట్లాడతలే అండి అంతముందుకు నాకు ఒక లవ్ ఉంటుండె గని ఆ వాళ్ళర్థం చేసుకునే అంతా వీళ్ళర్థం చేసుకోలే అన్
ఉమ్ హ్ వస్తుంది గదా
ఎవరండి టాస్క
ఉమ్ ఇంకండి తిన్నరా అండి తిన్నమండి
ఎంకూర అండి
ఏం లేదండి మాది పప్పండి మీది అవునా
ఇంకా అండి ఇంకెవరేన్న మీ లైఫ్ లో హ్యాపీనెస్
ఉన్నరండి వాళ్ళ వాళ్ళనే హ్యాపీనెస్
ఇద్దరిట్లా ఎవరంటే ఇష్టమండి ఇంగ నాక్
ఇంకా అండి తిన్నరా మరి మీ ఇంట్లో ఉమ్
అ ఉమ్ పది నిమిషాలైపోవాలె బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నరా అండి
ఉమ్ ఉన్నారండి ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉమ్ ఇద్దరండి మీకు
నాకు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారండి అదే అయ్యో
సిస్టరేం చేస్తరండి
డిగ్రీ ఎస్ చేయమంటే చెత్తలే ఖాళీగా కుసుంటుంది
హ్మ్ అవున బ్రదర్
బ్రదర్ నైన్త్ క్లాస్ అండి
ఉమ్
మీ సిస్టర్ ఏం జేస్తదండి
ఉమ్ సెకండ్ ఇయర్ జేస్తుంది మా బ్రదరు టెన్త్ అయిపోయింది ఇప్పుడే
ఆహ అవునా
ఉమ్
చవుతరా అండి
ఏమో అండి వల్ల కాలేజీ కి పొయ్యత్తనే నేను చుల్లె కదా ఉత్తగనే
అవునా మరి మీరేం చేస్తారండి
మేము ఇంట్లోనే ఉంటుంది డిగ్రీ కం ఎంచేస్తున్నావ్
ఓహో మీకు ఒక బ్రదర్ స్తారా రేయ్ బేటే నమస్తే అంటనా
ఇ మ ఏంటండి డిస్టేబెన్స్
ఆ మా అంతా సైకి సైకి ఎస్ ఎవరండి వాళ్ళు కొంచం డీసెంట్స్ అనేదే లేదు అ
మరి ఎడికి
బెడ్రూమ్ల వ
అవునా చెప్పండి అయ్యే దేవుడా చెప్పాల్నే ముందే
ఇగో మనం కావాలి అనుకునే వాళ్ళు మన దగ్గర ఉండరు కదండి వాళ్ళే మనకి అన్ని హ్యాపీనెస్ ఎవ్రీథింగ్ అనుకుంటాం
ఉ
కానీ వాళ్ళే దూరం అయితరు
ఎందుకండి అసలు ఏమైంది అసలు
జీవితంతో ఆడుకుంటున్నారండీ నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి అండి జీవితంలో విరక్తి వస్తుంది
ఎడ్వకండి మీరు ఏడుస్తుంటే ఏడుపోస్తుంది
ఏం చెయాలండి నా బతుకే ఇంత పనిచేద్దమన్న ఏ పని కూడా దొరుకుతలే అండి నా జీవితం ఎలా న నాకే అర్థం అయితలేదు
అట్లా ఇట్లనే ఉంటే మళ్ళీ వస్తే బాగుండు ఆయనకి ఉంటే బాగుండు అని అనిపిస్తదండి
ఇగా అనిపిస్తదండి నా పాస్ట్ లవ్ ఉంటది కదండి వాళ్ళు మనల్ని ఎంత చీప్ అన్నగానీ వాళ్ళే కావాలి అనిపిస్తది కదా
ఎందుకో ఎంత మంది తో మాట్లాడిన వాళ్ళు మాత్రం మాన్నతొ సాటిస్ఫాక్షన్ వేమె ఎవరు తూస్తేనే అది వేరే ఉంటది అసలు
అవునండి ఎంతకు ఫ్రెండ్ ఉన్నా గాని వాళ్ళే అన్ని అ
ఎన్ని గోడవాలుఅయినా ఏమైనా వాళ్ళుంటే కొంచెం ఏదో అనిపత్తె వాళ్ళ కోసం ఏదైనా చెయి పొద్దుతది కొతే ఏంజి ఎలెన్స్ సిచువెషన్ అంట
అవునండి కనీసం ఇప్పుడు చూసే అంత గుడా లే రండి అప్పట్లోనైనా ఉంటుంది వాళ్ళప్ వాళ్ళ వా కట్ మాట్లాడక పొయిన కనీసం వాళ్ళు చూస్తే చాలు ఒక్క ఐ కాంటాక్ట్ ఇస్తే ఆలండి అన్ని మర్చ పోతాం ప్రేమ అంటేనే ఇది కదండి.
మ్ మనం మన్న మాట్లాడాలని బొతాం కానీ లాన్ చూసినాక్క ఒకటి గుడా మాట్లాడలేం
అవునండి ఇది మాత్రం కరట్టు
ఏదొ ఏదొ మాట్లాడతాం
న్ అన్ని మర్చిపోతాం మళ్ళ తర్వాత అరే ఇది మాట్లాడితే బావుండురా అనిపిస్తదండి తర్వాతా ఇంతే అండి లైఫ్ అంటేనే ఇంత
ఉ ఏమో అన్నితిన్నా తిన్న హమని
ఆహ లేదండి ఇక్కడి తిని అండుకోవాలి మార్నింగ్ లేవలండి మళ్ళా
మ్
మ్ మ్ యుద్దమండి అమ్మాయిల అంటేనే ఇంట్లో పనే ఉంటది.
మ్
వాళ్లకి ఏ డ్యూటి తెచ్ కోర తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి
మం
మల్ల అంతేగదండి
అంతే అండి అబ్బాయికి వ్యలువ్ ఇస్తారు అమ్మాయికె ఎక్కవ ఇగుడద
తినెవి ఎం జెస్తరండి
మ్
నెను బ్యకొ
ఉంటా అండి
చెప్పాలం మీరె
ఎముంది మంది తింటున్నాం తిరుగుతున్నాం
హు హు ఏమన్నా మ్ బాధాకరమైన విషయాలు ఉన్నాయా అండి మళ్ళీ హ్యాపీనెస్ కావాలి అని ఉందా
మ్ ల్య అండి లెకపోతే హ్యాపీనెస్ తిరిగి రాదేమో అనుకుంటను
మ్ అట్ల ఎందుకు అనుకుంటారండి ఏదో ఒక రోజు జస్తది లేండి కచ్చితంగా
ముఖ్యమైన పర్సన్ మనక్ కాల్ చేసి మాట్లాడితే మంచిగా అనిపిస్తది కాని వాళ్ళ మాత్రం వేరే వాళ్ళనుంచి అది రానే రాదు
అవునండి మనం మాత్రం చానా ఎక్స్పెక్ట్ చేతాం
ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తమో అది మాత్రం అసలు
అవునండి ఎక్స్ ఆ న్లీ
ఉబ్బిర్లు కొడుతూ
ఇకేంటి అండి
చెప్పాలండి మీరే
కోసు
ఊహు ఏం చేసురండి?
ఏం లేదండి
ఉ బాధ పడకండి. మీ లైఫ్ల కూడ హ్యాపీనెస్ అనేది వస్తద్
ఉ ఒకే అండి ఇంతటీతో సమాప్తం.
ఓకే అండి